అ అండి
ఆ వినిపిస్తుందండి ఇప్పుడు బాగున్నారా అండి
ఉన్నామండి పర్లేదు మీరు
ఏం చేస్తున్నారండి తిన్నారా
అయిందండి
ఏం కర్రీ అండి ఇవాళ మీధి
మాది వచ్చేసి ఆలుగడ్డ టమాట అ మీది
మాది వచ్చేసి వంకాయ పులూసు
వంకయ ఫూల్సా
మీరు ఎప్పుడు తినలేదా బాగుంటది తెలుసా అండి
అవునా
ఆ బాగుంటది బాగుంటది మా అత్తయ్య చేస్తుంది బాగా చేస్తది తెలుసా
ఉహు
ఆప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేయాలండి మనం మన వెనుకట అసలు సూపర్ అండి వంట
అవునా
బిజిగున్నరా
చెప్పండి అదేం లేదు
లేదు లేదు లంచ్ అయిపోయింది రెస్ట్ ఈసుకుంటాంది
హు హు అవునండి
ఉహు మీరు
ఏం లేదండి ఖాళిగనే ఉన్నాం మేము
అయింద తిన్నరని చెప్పిల్లు గదా ఆల్రెడీ
తిన్నాం పిల్లలు స్కూల్ కెళ్ళినం
ఊ
కాలిగనే ఉంటున్న
అవునా
ఊహ్
ఉహు ఏంది
ఈ పీరు ఇదేందండి అసలు ఇప్పట్ల అసలు ఆ కొంచెం ఎంట్ అ కొద్దిగా ఒక నాలు రోజుల్ చదివిన అనుకో ఇంట్రెస్ట్ ఉండదు చదవాలని అసలు ఎడ్జుక్ ఏషన్ అంటే అసలు అంత అదో టైబ్ అయిపోయింది, అసల్ పిల్లలకి మీరు మీరు ఏం జెప్తరు అంటే. ఇప్పుడు చదువుకుంటే చదువుకొని ఇగ చదువుకోకుండ బంజేసిల్లనుకో ఎట్ల మోటివేషన్ ఇస్తరు ఒక మన్ చి మోటివేషన్ చెప్పండి చదువుకోసడానికి
పిల్లలక మీకా
ఎవ్వరికైనా ఉపయోగం పడేటట్టు చెప్పండి
పట్టుదల ఉండాలి ఎవరికైన ఇన ఫస్ట్ పట్టుదల ఉండాలి
ఊ
మోటివేషన్ ఉండాలి పట్టుదల ఉండాలి బుక్ పట్టగానే నిద్రపోయ్ట్ ఆ
మోటివేషన్ ఎవరియాలే
మోటివేషన్ ఇచ్చేటోలు ఇస్తరు
ఊహు పర్లేదండి
ఊహు
మీరు బాగా మోటివేషన్స్ ఇస్తుటట్టుంది
ఏం లేదండి
అట్లేం లేద్
దేనికైనా గూడా మన పరిశ్రం బట్టి మనం మారాలే పట్టుదల ఉండా ఏ లైట్ దీసుకుంటే లైటే అయిపోతది ఒక్కసారి మన పరిస్థితి ఆలోచించుకోవాలి ఓసారి ఊహించుకోవాలి ఏంది మనకి ఏం లేదు గదా పని చేసైన్ బతాను గట్టిగా ప్రయత్నిస్తే రాందంటూ ఏది ఉండదు
ఊ
ఆహా గట్టిగ గట్టిగ ట్రై చెయ్యాలే చదవాలి బలంగా బలంగా అనుకోవాలండి ఎప్పటికైనా నాకు ఒస్తదని లై దీసుకో అదే నాకు ఏం ఒస్తది నాకు రాదు నేన్ ఇంతమంది రాస్తాలు అయితే నేను
అంటే కొంతమంది అనుకుంటరు కదండి చదివి చదివి, రాసి రాసి ఇగ మనకు రావట్లేదు. రేదేమో ఇగ చదవలేమేమో జన్రల్ గా అనుకుంటనే ఉన్ ట్టు గదండి అట్ల అందుకే అడిగిన
ఏమొ రాదంటే అది రా నేబోతది ఇంట్రెస్ట్ ఉండదండి అట్లా అనుకుంటాంటే.
అది గూడా నిజమే నండి మీరు బాగ చెప్పారు
అవునా చెప్పండి ఇంకా మధ్యలో మూవీస్కెళ్ళరా
ఉమ్ చెప్పండి
ఈ మధ్యలో మూవీ చూశారామెన్న
మూవీస్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదండి నేను మూవీస్ నేను ఇంట్రెస్ట్ పెట్టాను అవి చూడను సరిగ్
లేదండి ఇప్పుడు రోజు సాదువుతారు కాబట్టి రిలాక్సింగ్ కోసం పోతే మనకి మైండ్ మంచిగా ఫ్రెష్ అయి రిఫ్ తది రీఫె సీరియల్స్ ఏమి ఉండదండి సీరియల్స్ ఎప్పుడు గొడవలు తిట్కోను కొట్టుకోవడం దప్పితే ఏముంటది సీరియలో
మా ఆయన నన్ను ఎప్పుడు సినిమాలకి దీసుకుపోలేదండి నేను సినిమాలు జూద్దాం అనిపించిన ఇక్ ప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోపోలేదని అనిపిచ్చేదె చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడేమో మా ఆయన సినిమాకి దీసుకోడు మా ఆయనే సెల్ చూస్తాడునేక కథ అంతే
గదా సినిమా రేట్లు బెరిగినయి ఎట్లా తీసుకెళ్తారండి ఒక సినిమాకి ఎళ్తే వెయ్యిూపాయలు అయితాయ్ అయ్యె వెయ్యి రూపాయలుంటే మీకి ఇంట్లో బా
మీరు గుడా అబ్బాయిల్ అం అందరు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు అండి నేను మీకెలా జెప్పను జప్పండి అన్ని డబ్బులతోన్ చూడొద్దండి కొంచెం పెల్లాలకు ఇష్టమైనవి ఏంటి అన్
అవునండి ఆయన పర్సన్ బట్టి మీరు గూడా మారలుగా ఉన్న ప్పుడు తీసుకువెళ్తాడు మన ఎప్పుడు గట్నే ఉండయా మారవ మారుతాయి మీరు గుడా కష్టపడతలే గదా మీకు జాబ్ వచ్చిందంటే లైఫ్ మారుత మీకు ఇంట్రెస్ట్ లేదన్నారు డబ్బులు ఇంట్రెస్ట్ లేదని
ఉమ్ అంతే అండి మరి ఏం జేద్దాం మన పరిస్థితులను బట్టి మనం మెలగాలి
అంతేమన్న మరి అదే పర్దలతోని మీ అన్న అన్నదేపుం అదే పర్దలతో మంచిగ వేస్ అదే డబ్బు తెచ్చుకుంటే ఏముందండి ఇది ఆఫ్ట్రాల్
అవునండి నేను చదివితే నాకు జాబ్ వస్తది అంటార అండి
ఎందు ఎందుకు రాదండి గడ వస్తదది అది ఇప్పుడు రాకపోవచ్చు వన్ ఇయర్ కు రాక పోవచ్చు టూ యస్ కానీ కంపల్సరీ గట్టిగ ట్రై చేస్తే వస్తది ఎలాగైనా ప్రయత్నించండి గట్టిగా వస్తు ఎందుకురాను
ఇంగ్ చదివి చదివి అలిసిపోయినట్టు అనిపిచ్చిందండి నాకు
ఎన్ని సంవత్సరాల వీలని కొడుగి
అట్లే ఏం లేదు నార్మల్ గా చదివేసానులేగాని ఎందు కో ఇప్పుడు బాగా మూడ ఆఫైవు చదవాల అనిపిస్తలే ఒకప్పుడు బాగాచదివినా పొద్దుగల లేవంగానే చదవాల అనిపిచ్చేదండి అట్లా బొయేది బుక్స్ వట్టుకొని ఎందుకో ఇప్పుడు అసలు లేవడం తొందరనే లేస్ అదే టైమ్ కి లేస్తన్నం పొద్దుగల్నే లేస్తన్నలేగని పొద్దుగలే బుక్స్ పట్టుకొని చదవాలి అనేది అంతా ఇంట్రెస్ట్ బోయింది అసలు అయితే
ఊ
ఆ
అలా అన్నప్పుడు ఒక అర్దగంటసేపం రిలాక్స్ అయినంక నిద్రబోయినాంక మద్యానం మోహం అట్లా గడుక్కొని మంచిగా బుక్ వట్టుకొని చదువుతే
ఊ ఏ సబ్జెక్ట్ జతివితే మంచిగా జాబొస్తది అంటరూ
మ్యాస్
మ్యాథ్స్ నాది గూడా ఎంపీసిఏ అండి అట్లా అంటే నాకు మ్యాథ్స్ వస్తుందా రావట్లేదు అండ్ అది గూడా అర్ధం గావట్లేదు
వసే
బాబు మ్యా్స్ స్టూడెంట్స్కే మ్యాథస్ అర్థం కాకపోతే వేరే డోలెట్ల ఎవరైతే అళ్మేమో అండి
ఇ మాపుంంత కూడా మ్యాచ్ అనికి ధరణ వ్యతిరేక్త వలు న
అవునండి
అ మీ
అంతే అండి ఎంతైనా కష్టపడాలి కష్టపడ వాడికే ఫలితం అన్నట్టు నేను ఒక పాట చూశానండి మధ్యన యూట్యూబ్ లో అసలు అది మస్తు ఫేమస్ అది అయిపోయిన ఆ సాంగ్ చాలా బాగుంది అసలు ఇక పాట మీనింగ్ అయితే పవర్ అసలు అనిపించింది ఆ పాట మూడు ఆఫ్ లో ఉంటే మొస్తుం అనిపిస్తుందండి నాకు ఆ ఈడ్లీ కొండార అని ఒటోస్తుంది మూవీలో ఇడ్లీ కొంటారా మూవీ సాంగ్ పటండి
కొంటార
ఈమో సరిగానే దు ఉండండి సెల్లా
మాత్రద అండి కసను ఎ ఎప్పుడిే
ఉహు
అ చెప్పండి ఎలా ఉన్నారు ఇప్పుడు సరకుల లిస్ట్ ఒ ఎట్ల రేట్లు ఎట్లా ఉన్నాయి యుద్దమయీతందా ఇయళ ఆ బిడిగ అనివ అమెరికా ఈరోజ్ కి యుద్ధం జరుగుతుందిగదా ఇగ
హ్మ్మ్ అవును
ఓ
జరుగుతూనే ఉంటాయంండి ఆళ్ళు ఎందుకు పెట్టుకుంటారుో అర్థం కాదు మనం ఇండియానే ఏమండి మనం ఇండియాలో పుట్టింది చాలా గర్వపడాలి
అదేనైయం ఇండియా సేఫ్ అయ్య కాగా మన గెడ్లు అన్ని పెరుతాయి కదండి ఈ పెట్రోల్ గానీ ఆయిల్ కాని ఇ దొరుకై కదా ఇంకా భారం పడుతుంది కదా మనకి ని అవివేల్ ఇప్పటికే రెప్ ఉన్నాయి మళ్ళా ఇంకా ఇంకా ఇంకా రేట్లు పెగుతంటే మనం ఎలా బతకాలి అదె టైం మనది మిడిల్ క్లాస్ బతుకులు మ్ ఎలా అండి లేకుండ అసలే ఉండదు గాని మీరంటె ఇంకనేేమో బాగా రిచ్గా ఉండాలండి మీడిల్లో ఉండదు ఎప్పుడైనా అటు ఇటు కాకుండా అయిపోతది పరిస్థితి
నిజమేనండి మీరు చెప్పేది నిజమేనండి
మ్
ఈ యుద్ధం గురించి మీరేమ్ అనుకుం ఉన్నారండి యుద్ధాలు జరుగుతున్నాయి కదా మీరేమనుకుంటున్నారు అసలు యుద్ధాల గురించి మీరేమనుకుంటు వాళ్ళు ఎందుకు ఇట్లా ఫైట్ చేస్తున్నారు ఏం గు ంచ్ జనాలు ఇట్లా చచ్చిపోతుంటే అసలు ఏం కోరుకుంటాళ్లు వాళ్ళు మీకేమైనా అనిపిస్తాందా
వనకనే ఉంటది ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్ సర్దు ఎస్ తీసు వస్తాండి అమాయికం అమాయిక జనాలు వచ్చిపోతారు కదా ఎకి ఏముంది మంచిగానే ఉంటారు వాళ్ళు ఈరస్ మంచిగా ఉంటారు కదా ప్రజ బాధపడుతు అదే రూపం
మ్ అంతేనండి పాపం మొక్కుకొ కొంతమంది విడియోలు చూస్తే పిల్లకి అన్నం లేక ఆలమటిస్తూ ఏడిస్తూ ఉంటే ంచ్ బాద అనిపిస్తుందండి
అస్యి సేఫ్ ప్లేస్ లోనే ఉంటరు. వాళ్ళు మొండి, యుద్ధాలు చేస్తావుంటారు. అట్లా మళ్ళ వాళ్ళు కోలుకోవాలంటే, చాలా ఏళ్లు పడుతుందండి. మళ్ళ డెవలప్ కావాలంటే మ్ వేయిట్ పడ్తది, కొన్ని సంసవత్సరాల పరిస్థితది మళ్ళ.
అదైనా అప్డేట్ అయినా, దేశాలు లేవండి ఎంత కోలుకోవాలన్. అ తొందర్నే మొత్తం వాళ్ళు అంత ఉన్నది. వాళ్లేమ్మంటే వాళ్ళు. టెక్నాలజీ అంత ఉంటదండి. వాళ్ళ ప్రభుత్వాలు తొందరనే పికప్ అయితయి. మనకంటే వనరులు లేవు, వసతులు లేవు అన్నట్టు. మనం బ్యాక్ పడిపోయినం, మనకు బ్రిటిష్ వాళ్ళ వచ్చి, మనం పాలించడం వల్ల, మన దగ్గర ఉన్న సంపదంతా వెళ్ళలిపోవడం వల్ల. లేక ఇట్ల అయిపోయినాం, గానీ వాళ్ళకి ఏముంది. అండి ఒకప్పుడు, అది బ్రిటిలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించింది. ఉందా అండి అసలు. వాళ్ళు ఎట్లా ఒకప్పుడు, ఇరాను వాళ్ళంతా, బ్రిటిష్ అధికారంలో ఉండేది. అది ఇండియా లెక్కనే
మ్ ఉ
వాళ్ళు గూడా, మనళ్ళెక్కనే స్వాతంత్రం చేసి, పోరాడి ఇప్పుడు, అంత టోళ్ళు అయిళ్ళు కానీ మన ఇండియా మాత్రం, వెనక పడిపోతున్నది.
అవునండి!
ఉమ్, అవునండి!